ఏం చేస్తున్నావే
ఏం లే ఇప్పుడే ఇల్లూడ్చి బాసన్లూ తోమి కూసున్నాను ఫో మెసేజ్ చేసినావు
అవునా
మ్ ఇంకా
ఇంకా చెప్పాలి ఎట్లయింది ఈ రోజు ఇంటర్వ్యూస్ ఏం అడిగిండ్రు ఏం చేస్తున్నావ్ ఎవరెవరు ఉన్నారు నువ్వు ఫిఫ్టీ సెవెనా
ఆ అంతే మధు ఉంది అ ఫిఫ్టీ సెవెనా ఆ థర్టీత్రీ కనిపిచింది
ఆహా ఇరోదున్నా థర్టీత్రీ
మార్నింగ్ మార్నింగ్ ఉంది ఫస్టూ వాళ్ళదనుకుంటా తర్వాత ఫిఫ్టీ సిక్స్ ఉండే లేదు ఆ ఆర్డర్ వైజ్ లైన్ వైజే
అవునా మాకైతే ఇష్టం ఉన్నట్టు పోయినం
అచ్చా మాకు అట్లా వెళ్ళలే లైన్ వైజ్ ఎళ్లిరూ తర్వాత ఒకసారి వచ్చి ఎవరైనా దూరం వెళ్ళాలనుకుంటే లైక్ అవుట్ ఆఫ్ స స్టేషన్ వెళ్ళాలనుకుంటే అంటే రండి అన్నాడు
ఉ
ఇక మేము కొంతమంది పోయిరు ఇక మేము కూడా పోయినాం సర్లే అని అయినా కూడా వెయిటింగ్ లో ఉండే అంటే ఆల్రెడీ అయితున్నాయి ఇంటర్వ్యూస్ ఫస్ట్ వాళ్ళు వెళ్ళిరు కదా
ఉ
వాళ్ళ అవయితున్నాయి ఇంకా మేము కూర్చున్నాము తర్వాత ఒక సార్ వచ్చి కిందికిళ్ళండి ఒక ఫైవ్ మెంబర్స్ అనంటే మేం వెళ్ళాం ఇంకా
ఉ
కింద గ్రాౌండ్ ఫ్లోర్ లో అక్కడ ఫస్టు హెచ్ఆర్ ఆ తగత క్క తీసుకున్నారు ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్ కి వెళ్లిన్నాం మేము
ఆ
తర్వాత టీఆర్ కెళ్ళాం ఫస్ట్ అంటే టిఆర్ లో హెచ్ చార్లో ఇద్దరున్నారే ఖాళీ ఉన్నారు
ఆహ
కింద ఒకటి ఉంది పైన ఒకటి ఉందంట
ఆహా
మేము కిందికి వచ్చినం కిందికి వచ్చి అయిపోయింది మాది అంటే బానే అడిండు నాకైతే ఫస్ట్ ఏంఅడిగిండంటే మీ ఇంటి నుంచి కాలేజ్ ఎంత దూరం అని అన్నాడు ఫస్ట్
ఆహా ఎందుకు అంత అలిసిపోయినట్టు కనపడ్డవా ఏంది
ఆహా వ్రలేదని అడిగిండు వేర్ డిడ్ యు లీవ్ అన్నాడు నన్న హైదరాబాద్ అని అంటే నో నో నో వాట్ ఇస్ థ లోకేషన్ అని అన్నాడు
ఆ
నేననా నిజాంపేటలో అంటే కరెంట్లీ షాఫెటెడ్ టో నిజాంపేట అంటే హౌ మచ్ డిస్టెన్స్ ఇష్టంది కాలేజ్ అనింటే నన్నా ఇట్స్ థర్టీ మినిట్స్ సార్ అంటే ఎలా వస్తావు అని అన్నాడు
ఆ
నేనన్నా బస్సు లో వస్తాను అంటే నోనో ఫ్రమ్ ది హౌస్ ఇట్ సెల్ఫన్ అంటే నేను ఫస్ట్ ఆటో ఎక్కి తర్వాత ఒక బస్ ఎక్కి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కు స్తానంటే ఓకే నువ్వు రెండు బస్సులు తీసుకుంటావా అయితే అన్నాడు అవును తర్వాత ఆ అడిగిండు జెంట్యూ దగ్గరన్న మీ కాలజ లైక్ కాలేజెస్ ఉంటాయి కదా అక్కడనే అంటే అవును ఏం కాలేజ్ ఉంది అని అంటే శ్రీ చైతన్య కాలేజ్ ఉంది అన్న అయితే అని అన్నాడు సరే ఆ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఆ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నువ్్వ ఏమనుకుంటున్నావు అన
ఆ
అంటే కాలేజెస్ గురించి నేననా నేను ఆల్రెడీ చదివినా కదా అక్కడ అంతా ప్రెజర్ చేస్తారు ఉంటారు న్లీ టాపర్స్ ని పట్టించుకుంటారు మిగతా వాళ్ మీ మీడియం కీ యావరేజ్ వాళ్ళు చదవలేరు లైక్ ఎక్కువ అంత ఉండదు అని అంటే అంటే నువ్వు డౌట్ చేస్తున్నావా అంటే ఇండియన్ ఫిలాసఫర్ చెప్ పిన్ని నుూ అవుట్ చేస్తున్నావా అని అండుతున్నాడే నన్ను
అవునా
అబద్ధం చెప్తున్నావు కదా అంటే ఇప్పుడు అంతా చెప్పి నువ్వువద్ ద్దాం కదా ఫస్ట్ నువ్వే అంటావు ఇండియన్ ఎడ్యుకేషన్ మంచిదని తర్వాత మళా నువ్వే అంటావు నేనను నేను అక్కడ చదివినా కదా సార్ అందుకే నాకు తెలుసు అని
హ్మ్
సరే అయితే నువేం ఏం చేంజ్ చెయాల అనుకుంటున్నావు అంటేనే అన్నా ఆ ఎడ్యుకేషన్ ఉంటది కదా అ ఈక్వాలిటీ ఉండాలి ఇక అంతా ప్రెజర్ చేయకుండా నార్మల్ గ సిలబస్ ఇలా ఫాలో అవుతారో ఆలా స్పెషల్ క్లాస్సేస్ అట్లా స్టండ్ అయ్యి హ్మ్ ఎక్కువ ప్రెజర్ చేసుకోకుండా ఉ అంటే ఉండే ఒక కమిటీ లాగా ఫామ్ చేసంటే ఓకే ఓకే అన్నడు తర్వాత మళ్ళీ స్ట్రెంత్ వీక్నెసెస్ అడిగిండు తర్వాత మళ్ళా ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు సరే చేస్తున్నా చేస్తున్నా సడన్ గా ఆపేసి ఐమ్ నాట్ ఏ ద్ టెక్నికల్ హెచ్ఆర్ ఐమ్ జస్ట్ హెచ్ఆర్ అని అన్న డు
ఆ
మరి ఆయనే అన్నాడు ఎక్స్ప్లెయిన్ చేయమని ఐ డోంట్ వాంట్ దిస్ ఎక్స్ప్లెనేషన్ లైక్ నాకు ప్రాజెక్ క్ట్ గురించి అంత తెలిదు కాబట్టి నాకు ఏదో ప్ చిన్న చిన్నగా ఎక్ ప్లైన్ చెయ్యి అని అంటున్నాడు
ఆహా
ఆ సరే అని చెప్పిన చెప్తే మళ్ళీ ఇంగ ఏదో అన్నాడు ఆ లాస్ట్ కి సజెషన్స్ షేన్స్ అని అంటే ఆయనకి నా జుట్టు నచ్చలేదంటేనే
ఆ
జుట్టు
జుట్టు నచ్చలేదా
డిస్ట్రాక్షన్ వస్తుందంట తనకి చూస్తుంటే
ఆ ఏమ్ జుట్టు ఏసుకపోయినవే
ఏ రోజు ఏసుకెళ్ళనా కింద నవి రింగులు రింగులు ఉంటది కదా
ఆ
అ రబ్బర్ బ్యాడ్ కట్టిన కింద పార్ట్ ఆ పార్ట్ ఆయనకు నచ్చలేదంట
ఏంచేయాలట
అయితే అ అయితే అన్ హా అని అడిగిండు ఈస్ యువర్ హెయిర్ హే హా కర్లీ ఆర్ బేవి అని అంటే నేనన్న కర్లీ తర్వాత అనన్నాడు నో ఇట్స్ వేవియర్ అన్నాడా ఆయన ఓకేస్ అని అన్ అన్నడే ఆ ఇట్స్ ఏ వేవియా అం టే ఓకే సార్ ఓకే వాట్ యూ విల్ డూ టు ఉ లైక్ చేంజ్ అని అన్నాడు
మ్మ్
అంటే ఎం చేంజ్ ఎలా చేంజ్ చేయ్యగలవు దీన్ని ఈ అంటే నార్మల్ లోకి అని అంటే నేనన్నా స్టేట్ నర్ పెట్టచ్చు అని అంటే స్టేటప్ పెడితే కాలపోతుంది గదామ్మ నీ జుట్టు అని అంటే అవును సార్ అంటే మరి ఏం చేస్తా అంటే నేనన్న ఆయిల్ పెట్టచ్చు అంటే ఓకే ఓకే యూ హవ్ టు గ్రోమి యువర్ సెల్ఫ్ నైస్లీ మా అన్నాడు
ఆ
ఆ అంటే ఇక్కడ పక్కన పక్కన చిన్న చిన్న జుట్టు రా దానే నాకు దాని గురించి చెప్తున్నడు అంటే కొంత మంది కాలం చేస్తారు కొంతమంది అలానే వస్తాయి జుట్టు బట్ ఐ డోంట్ లైక్ దట్ అంటే డిస్ట్రాక్షన్ వస్తది నాకు సో నేను చెప్
మ్మ్ ఒ
ఆ సొది అమ్మా సోది నేను ఆడ సరే సార్ సరే సార్ నేను ఇంప్రూవ్ చేసుకుంటా నెక్స్ట్ టైం నెక్స్ట్ టైమ్ అని అన్న వదిలేసినా
కచ్చితంగా వస్తా ఇది మా అయితే ఫస్ట్ డేనే షిట్గా అయినాయే మీకంత లైట్ గ అయినట్టున్నాయి
ఆ
మా ఫస్ట్ డేనే ఇంగ చాల స్ట్రిట్ గా జరిగినయి
ఆహా లైటే అంట ఇంక్ కొ హే ఆ ఏ టిఆర్ దగ్గరకి ఏళ్తే ఆయన ఏమో బానే మాట్లాడిండ్ ఈనలా కాకుండా
ఊ
మ్ ఆమ దగరికి ఏళ్తే నేను అంటే మనం నార్మల్గ ప్రాజేటిక్ ప్లేస్ ఏ ఎక్స్ప్లెనేషన్ ప్లేస్ ఏ కొంచం ఫాస్ట్ గానే చేస్తాం గదా ఆయన అన్నాడు. ఆగమ్మ ఆగు ఎందుకంత ఫాస్టుగా ఏళ్ళిపోతున్నావు నాకు మెల్లగా చెప్ వాల్ మెల్ల కావాలి మెల్లగా చెప్పు ఫస్ట్ నుంచి అన్ అన్నడు
ఊ
మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పినంక కొన్ని క్వశ్చన్స్ అడిగిండు అవి చెప్పినా తర్వాత ఆనకి అడిగినా అంటే ఏమన క్వశ్చన్స్ కావాల అడగాల ఎ అనుకుంటున్నావా అంటే
ఆ
సార్ మిప్పుడు ఇంటర్వ్యూస్ లో డిఎస్సే ఎంత లెవెల్ కావాలని అంటే అది డిపెండ్స్ అమ్మా అన్ టే అందరు అడగలేరు కదా నేను వేరే ఉంటా డిఎస్ఏ గురించి అడిగిననే చ అంటే ప్రాబ్లమ్స్ ఎలాంటి వస్తయి అని అవన్నీ నాకు తెలిదమ్మా అంటే ఇంటర్వ్యూలో ఎలా ఏవడుగుతరొ తెలిద్ కదాని అడ్ అంటున్నాడే
ఆ టీర్ కదనే తెలీదా
ఏమో నాకు తెలిద్ ఏదడిగినా తెలిదు అంటున్నాడు సరే ఇంకొకటి ఏంది ఇంకేదో అడిగి ఇననే
ఏ ప్యానలు పానెల్ చే ఓహో మీకిందనేగదా
పానల్స్ పై నుండే గదా
ఆవును
ఆ ఇంకేదో అడిగుండనే నేను కంపెనీ గురి కంపెనీ జాబ్స్ గురించి అడి అ ఇంకేదో అడిగిన అదిగూడ అదే నడే ఆ నాకు ఏం తెలీదమ్మా క్వశ్చన్స్ అంటే ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ ఆ ప్రాజెక్ట్ డెప్త్ గురించడిగిన అంటే ఇంటర్వ్యూ లో ప్రాజెక్ట్స్ డెప్తేలా అడుగుతారన్ ఏమోమ్మ అడివాళ్ళ బట్టి ఉంటుంది ఒకవేళ వాళ్ళింకేక్కువ అడగాలనుకుంటే ఎక్కువడుగుతరు లేదంటే తక్కువడగాలనుంటే తక్కువడుగుతారంట.
అవునా అట్లగుడుంటదంటన్న.
ఏమోమరిగా సరే అని నాకు ఏం తెలుసో తెల్వదో ఆన్నె ఇంక ల్యాప్టాప్ లో కొట్టి చూసి చెప్ చూస్తున్నాడే నేన్ చెప్పినయి.
అవునా
ప్రాజెక్ట్స్ గురించి ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లనేషన్ చేస్తున్నా కదా. సడెన్గేదో అంటే డిఫరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి చెప్పారు చెప్తే. ఆగమ్మా ఆగ్ ఏం గోడస్ అసలుకి నేను ఎప్పుడు వినలేదు ఆగు అని పోయి వ ల్యాప్టాప్ లో గూగుల్లో సజెసిండు ఓహో ఒ దిస్స అంటే నాకు తెలవని స్టఫ్ కూడా ఉందా అని అంటున్నడు.
ఊ
ఊమ్ అట్లన్నడు ఇంగా సర్లే అని ఇగ ఇని వచ్చేసినా ఇగ అంతే జల్దయిపోయింది ఒ టెన్ మినట్స్ ల అయిపోయింది.
ఉ
ఒక హెచ్ఆరే వాడు వాగుతావున్నాడు లేదంటే ఎప్పుడో అయిపోయేది ఆశువాళగూడా అయిపోయింది ఓ ట్వంటీ నైన్ కూడా అయిపోయిందంట
అవునంట కలిషిందా
ఆ కలిశింది మార్నింగే ఒచ్చింది నిక్కాల్ జేసి
ఒకతే ఉండేనా
ఆ ఒకతే ఉండే అంటే థర్టీ టూ కూడా వచ్చిదంటగాని లేట్ వచ్చింది హ్మ్ అయితేంది ఫస్ట్ స్టే కదా
మార్నింగా
ఆ మార్నింగే ఫస్ట్ ఫస్ట్ యెళ్ళిపోయిండు పిలిచ నేను పిలిచిండే సారు ఆ వెళ్ళిపోయిండు బయటికి ఇగ ఇగ మాతోనే ఉంది ఇంకా వేరే వాళ్ళు కూడ ఉండే
హ్మ్
హ్మ్ ఆ కొసేపు మాట్లాడింది పెళ్ళికూడుండే ఈరోజు
ఆ
ఎల్లి ఎళ్లి
ఆ ఆమె కూడా ఉన్నట్టుంది గదా
హ్మ్ ఉంది ఉంది తనది కూడా మార్నింగే మ్మ్ హూ
హ్మ్
నిన్న బ్లేజర్ వేసుకొచ్చింది నేన్ అనా నా దగ్గర బ్లేజర్ లేకుండే అందుకే కంపల్సరీ అన్నారంట కదా అంటే లైట్ ఫ్లేవర్ యేసక రాలేదు ఏమనలేదు ఎవరు ఏం వేసుకోకపోయినా
అయ్యొ
సరేనే
సరేనా బాయ్
ఆహ